నమస్కారం అండి
చేస్తున్నారు
ఏమున్నదండి ఏం లేదు ఖాలియే మీరేం చేస్తున్నారు.
నేను కూడా కాలిగానే ఉన్నా ఫోన్ చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ కి
హ్మ్ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా నేను ఖాళీ ఉంటే ఏమ్స్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ దాంట్లోనే కాలం గడిచిపోతుంది.
అవును నేను ఒకప్పుడు రీల్స్ బాగా చేసేదాన్ని కానీ ఇంట్రెస్ట్ లేక చేయట్లేదు అసలు ఊమ్
అవునా మళ్ళీ ట్రై చేయల్సింది ఇప్పుడు చాలా చేస్తున్నారు కదా.
చేస్తున్నారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఏందం టే నాకు గుండు అయింది. గుండు కొట్టించుకున్నారా ఐతే ఫేస్ కట్ మారింది కొం అవును డైట్ లో ఉన్నా మస్త్ అనిపిస్ లేదనెసి నేనే రెండు మూడు చేసినా అప్పటికి ఎప్పుడైనా అయినప్పుడే చేసేది అంటేనే రెండు మూడు చేస్ ఇంట్రెస్ట్ అనిపియలేదు.
అవునా చాలా మంది ఇన్స్టా, యూట్యూబ్ ఇన్కమ్ చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు కదా. అ
ఆ చేస్తున్నారు మన ఫేమస్ అయినమంటే ఆటోమేటిక్ డబ్బులు యర్న్ అయినట్టే కదా
ఆ హుమ్ కానీ ఇప్పుడున్న వాట్లల్లో యూటూబ్ లల్లో వీడియోస్ ఇన్స్టా వీడియోస్ చూస్తుంటే చాలా భయంకరంగా వస్తున్నాయ్
ఆ చాలా ఘోరంగా వస్తున్నాయ్ ఒకప్పుడు వేరే దగ్గర ఏమన్నా జరిగి న తెలవకపోయే తెలో పోయేది అట్లాంటిది ఇప్పుడు ఎక్కడ ఏ మూలానా ఏం జరిగినా అన్ని బయటకి వస్తుంది కదా తెలిసిపోతుంది కాబట్టి ఐతే ఏం చేద్దామన్నా భయమే అనిపిస్తా ఉంటది
అది ఎంత మంచికి ఉపయోగపడుతుందో అంత చెడుకు దారి తీస్తూంది
చదువుకో పిలుస్తంది ఆవలిస్తంది
ఒక్క వైష్ణవి అనే అమ్మాయిది చూసారా
ఆ చూసిన ఇన్స్టాలో బాగా ఫేమస్ అయింది కదా ఆమె చనిపోయి
హుమ్ యూట్యూబర్ గదా పాపం చిన్న ఏజ్ లా పాప అమ్మాయి పెళ్ళి చనిపోవడం చాలా బాదకారం కదా
మళ్ళా ఫైవ్ మంత్ ప్రెగ్నెంట్ ఏమో కదా మళ్ళమే
హుమ్ అవును ఫైవ్ మంత్స్ ఫైవ్ ఆ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అంట
హుమ్
చిన్న ఏజీ లా పెళ్లి చేసిరు పాప మయెన అలా చనిపోవడం అంటే బాధ తల్లిదండ్రులకు ఎంత అయినా బాధే కదండి
ఆ చాలా బాధాకరం ఆంటీ
హుమ్ ఇంకా ఏం చేస్తున్నారు మరి
ఏముంది ఆలోచిస్తూ ఉన్నా ఎప్పుడైనా ఖాళీ దొరుకితే వీడియోస్ చేద్దామా అనేసి అనుకుంటా ఉంటాగానీ మళ్ళీ అయినా చేసినా మా విలేజ్ వాళ్ళని ఒక్కరు కూడా ఉండనియ్యను అండి దాంట్లో నేను హుహు
అయ్యో ఎందుకండి అలా అంటున్నారు
ఒకప్పుడు అయితే నేను ఊకే మా హస్బెండ్ తో ఊకే ముచ్చట పెట్టుకుంటా ఊకే ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏం చేస్తానవు అని ఊకే అడిగేదాన్ని అంటే మా పెళ్లి ఐన కొత్తల అడుగుతా ఉంటే ఊకే నో దయ్యం పట్టినట్టు పడతావ్ అనేసి ఆయనేం చేసిండు ఇట్లా వీడియోసన్న చేసుకోరాదు అందరు చేత్తారు కదా అని నాకు అలవాటు చేసిండు చెయ్యారదంటే నేను చేయనన్న ఫస్ట్ అసలే ఏ నాకు అసలు అంత ఇంట్రెస్ట్ రా ఇంట్రెస్ట్ లేదు మళ్ళ యాక్టింగ్ కూడా రాదు కదా ఎట్లా చేస్తాను అనేసి నెగ్లెక్ట్ చేసిన చాలా రోజులు చేసినా కూడా ఊకే నేను బయటికి పోతే నన్ బయటికి పోతే ఎక్కడికి పోయినవ్ ఎటు పోయినావు ఊక అడుగుతా ఉంటూ అదేదో ఫొటోస్ పెట్టుకో నీ ఫొటోస్ ఉన్నాయ్ దాంట్లో పెట్టుకో పెట్టుకుంటే మంచిగా టైం పాస్ అయిది ఫోన్ లో డిలేట్ అయిన కూడా దాంట్లో ఉంటే నీ ఫొటోస్ అని అలవాటు చేసిండు సరే లే ఇట్లైతే చేద్దాం అని టిక్ టాక్ ఉంది అప్ స్టార్టింగ్ లో టిక్ టాక్ ఆ టిక్ టిక్ టాక్ లో చేసినా చేసి కొంచం చాలా లైక్లు వచ్చినయి అనమాట ఒక్క వీడియో చేయంగానే అసలు అంత ఏం పించలేదు నేను మామూలు లిప్స్ మూమెంటే లిప్ మూమెంటె ఇచ్చిన వే ఏం చేయ చైలేదు యాక్టింగ్ కూడా రాదు అసలు కానీ చాలా లైక్లు ల వచ్చినై ఏంది అనేసి మళ్ళీ ఇంకోటి వేసినా బాగా లావుకులావే ఉన్నా చేసేసరికి మంచినే అనిపించింది అనమాట ఇక చేస్తూనే ఉన్నా ఈ వీడియో చేస్తే మా నాన్నక్కడికి వెళ్ళింది డైరెక్ట్ మా నాన్న ఇగ తిట్టరాని తిట్టు తిట్టకుండా తిట్టిండు చేయడం అంటే నేనున్నా ఈయన ఉన్నాయ ఏమో ఏమనట్లేడు ఫోటోస్ అన్ని చూసి ఓపెన్ చేసి అది పబ్లిక్ లో పెట్టిన అకౌంట్ ఇది ఇద్దరం ఉన్న ఏమనట్లేదు ఒక ఉన్న దాన్ని యాక్టింగ్ ఇట్లా ఏమో పెద్దగే అంత అవసరమా ఎందుకు ఏడుస్తున్నావ్ ఎవరైనా తిట్టిర్రా ఎట్లా అని
ఆ ఇక వాళ్ళకు తెలియదు కాబట్టి వీడియో చూసి ఏం జరిగిందో అనుకుంటారు
ఆ అట్లా అందరు అనుకుంటారు కదా అవసరమా అనూష అంటే అ టైం పాస్ చేస్తాను కదా అని టైం జాబ్ చేసుకోపోయినామంటే ఏం లేవన్నా ఇక సరేలే మా నాన్న కదా అనేసి మా నాన్నని మ తమ్ముడుని మా అక్కని నయ్యి నాలుగురుని పెట్టిన ఫాలో చేసిన మిగిలిల వాళ్ళ పబ్లిక్ అకౌంట్ ఇచ్చేసి నా ఇంగ ఒకసారి మేమనా దగ్గర వెంటుకున్న కాను ఇంటికి వచ్చినాం వచ్చేసరికి మా విలేజ్ తెలియదు నాకు అసలు వాళ్ళ నన్ను ఫాలో చేస్తార అమా ఫాలో చేసి పలానా వాళ్ళ వైఫ్ కదా మంచిగా చేస్తది అని కొంతమంది చ ఏదైనా పని చేస్తే కొంతమంది మంచి వాళ్ళు కోరుకునే వాళ్ళుంటరు కొంతమంది చెడు కోరుకునే వాళ్ళుంటరు ఇగ అటు సగం ఇటు సగం మళ్ళ మాట్లాడతారు వాళ్ళు ఏం చేసిరు కొందరు మంచి ఎనుకుండేటోలేమో నాతో మంచి తే మాట్లాడే రోజు తేడా అనుకునేటోలు అవసరమా ఇమే కేందుకు అప్పులు ఇన్ని అప్పులు ఉండాలి కానీ కొంచెం బ్యాడ్ గా అనేసారు అన్నమాట
అ అప్పులున్నంత మాత్రాన తినకుండా ఉంటమా
సరే ఇదైనా మంచిది కాదు కదా ఎందుకు అనేసి ఇగ నేను బాగా బాధపడ్డ అవసరం అబ్బా అనవసరంగా అలవాటు చేస్తున్నా అంటే నేను సీతల అంటే
ఇంట్లో ఉన్న మీ హస్ మీ హస్బెండ్ సపోర్ట్ చేసి ఉన్నప్పుడు పక్కనోళ్ళ ను పట్టిచూకుంటే ఎట్లా ఎలాండి అవి అన్నీ వదిలేయాలి మన ఇట్లా సపోర్ట్ ఉన్నప్పుడు మనం చెయ్యాలి తప్ప ఒకరు కోసం భయపడద్దు
ఉ ఈ రోజు సమాజంలో బతకాలి అంటే మన ఇంట్లో వాళ్ళ సపోర్టింగ్ ఉంటే సరిపోతది పక్కనోళ్ల సమా సమాజం కోసం బతికతే బతకలేం మనం
ఏడ పోయి తెచ్చిర్రు నేనెతెచ్చిన నేన్ తేలే నిన్న నాకిస్ అమ్మనె సరిపోయింది
రోజు రోజుకు జరిగే వాటికి భయపడుతూ బతకాల్సి అస్తుంది
ఉమ్ లాల కొంత మంది మంచిగా చేసిన వాళ్ళు మంచిగా సాంప్రదాయకంగా చున్నీ గిట్ల వేసుకొని అ చున్ని వేసుకున్నావ్ అనిలేగాని సారీ కట్టుకొని నీట్ గా జుట్టు సైడ్ కేసు వేసుకున్న దానికి చూసి వామ్మో ఈ అమ్మాయి ఎంత మంచిగా చేస్తంది అని అన్నారు కొంత మంది అమ్మమ్మలు
ఉమ్
ఎవరో మస్తుగ ఎత్తాంది గింత ముద్దుగున్న అనేసి దాంట్లో ఫిల్టర్ పెడతాం కాబట్టి మనం ఫేస్ కరెక్ట్ తెల్వదన్నమాట ఆ బాగా కనవడతది మల్ల రెడీ అవడం కూడా ఫేస్ కూడా దగ్గర నుండి తీస్తే కొంచెం లావు కనబడుతాం లడ్డు లడ్డు ఉంటాం కాబట్టి వాళ్ళు నా ముందు కూర్చోడానికి ఇష్టపడలేక పోయారు
ఆ హా హా
ముందున్నే గుర్తుపట్టలేక పోయిండ్రు ఈ అమ్మాయి బాగాస్తానికి ఇట్లాంటి అమ్మాయితే మస్తుండు మా అబ్బాయికి అనేసి అట్లా అన్న అన్నారన్నమాట అంటే మీరు ఎవర్ని చూసి వస్తారు అంటే నన్నే మళ్ళా చూసేది కూడా అంటే వాళ్ళ ఇగా బోట్ల అనీ ఉమ్ అన్నారట అమ్మాయి మనకు కావాలి అని మన బుజ్జే వేరటమే ఏం కాదు అసలు అట్లా వీడియోస్ ఇట్లా ఫోన్ లో తీసు ఇట్లా వస్తేయి కొంత మంది మెకాబ్ వేసుకొని వస్తారు కొంతమందిఏమో మాములుగాయ స్తారంటే నేనే ఏం చేసినా మేకప్ లేదు ఏం లేదు మామూలుగా ఆ ఫోన్ లో ఫిల్టర్లే అట్లుంటాయి ఫోన్ వ క్లారిటీ బట్టలు అవి చూపిస్తాది దప మేకప్ వేసేంత టైం లేదు మేకప్ కూడా వాడంలే తులసి చెప్పి వాళ్ళకి వీడియో ఒకటి ఓపెన్ చే సి వాళ్ళ వాళ్ళ ఫేస్ పెడితే ఎట్లుంటదో చూపించి క్లారిటీ ఇచ్చిన అన్నమాట వాళ్లకు
హ్మ్ హ్మ్ ఫిల్టర్ లేకుండా కూడా చేయొచ్చు కదా వీడియోస్
చు అది బ్లాక్ వస్తాయి కదా కొంచెం బ్లాక్ వస్తే గానీ హ్మ్ నాక్ సోక్ కనపడుతది ఇంక సరేలే అడ విలోక్కరు నా ముందర పడిండ్రు నాకు చెప్పిండ్రు ర
అదే వెనకవాళ్ళు హ్మ్ ఇ ఊర్లో అనుకునే వాళ్ళని పట్టించుకోవద్దు
ఇలా అనుకుంటున్నారేమో ఎందుకైనా మంచిదని ఏం ప్రైవేట్ లో పెట్టేషినా అకౌంటు పెట్టేసేసరికి ఇంగ ఇనన్ననిరరు చేసేదెందుకు నీ టైం పాస్కి చేస్తాన్నావ్ చేస్తే చేయరాదు పెట్టుకోరాదు ఎవరేమంట్రు నేనున్నా కదా
ఉమ్ మీకెంత అంతే కదా ఇంట్లో ఉన్నా సపోర్ట్ చేసి మనిషికి ఒక మాట అన్నా ఇం ప్పున్న అతనే సపోర్ట్ చేసినప్పుడు పక్కనోళ్ళె పట్టించుకోవద్దు ఇక వాళ్ళని పట్టించుకుంటే బతకడం కష్టమై తది తానే సపోర్ట్ చేసినప్పుడు నువ్ హ్యా
ఉమ్
ఇగా జేస్ కోచ్
ఇంగట్ల అనే సరికి ఏమొద్దు మన పరిస్థితులు కూడా మంచిగలేవ్ కదా మన ఇగ కాబట్టి కొంచెం ఏదన్న ఫోటోస్ ఇట్ల బయటి వచ్చినా కూడా ఆమె అవసరమ్ ఆమె గంటరాంది లేదు ఏం లేదు అవసరమా అన్నట్టు ఇట్ల బ్యాడ్ గా మాట్లాడం స్టార్ట్ చేసిర్రు
అవునులే మాట్లాడతారండి ఇగో ఇప్పుడు ఊర్లల్లో అలా మాట్లాడత డం కామనండి పాయ పామంటారు పడ్డోని మీన్నే రాయేస్తరు కాబట్టి ఇగన్నీ ఆలోచించుస్కొని మనం డిప్ ప్రెషన్లోకి పోవద్దు
మీ అట్లన్న రాని అన్ని ప్రైవేట్ లో పెట్టుకున్నా ఏదైనా స్టేటస్ పెట్ట్నా కూడా అప్పుడు నా ముందు ఎవరన్నారో వాళ్ళనవైపు అంటే ఎవరెవరు వీడియో వస్తే మాట్లాడ్ తరు వాళ్ళనందరిని హ్యాడ్ చేసి పెట్టుకునే దాన్ని ఇగ ఇప్పుడు ఇష్ట్ ఇంట్రెస్ట్ కూడ లేదు ఇక ప్రైవేట్ లో కనీసం ఎనిమిది వందల వీడియో సున్నేదాఫోన్ లో
ఉమ్ ఔనా అన్ని ఉన్నప్పుడు పెట్టాల్సింది మంచి లైక్స్ మంచి ఫాలోవర్స్ వొ తర్ కదా
వస్తరు గాని నాకిగ మంచిగ అనిపయ్యలేదు వాళ్ళట్లా అనడు అనుకోవడం
ఉమ్
ఉమ్
అన్ని పట్టించుకొనీ పాపం పక్కన వాళ్ళ కోసం మీ ఇష్టాలని చంపుకుంటున్నారా మీ హస్బెండ్ సప్ చేశాడన్ సపోర్ట్ చేసే అప్పుడు మీరు చేయాల్సింది
ఉమ్ కానీ ఇగ వద్దని నేనే పక్కన పెట్టేషిన మ్ లాక్ రాదు కదా మాములుగా దిగడం ఉత్తగా చేయడమే కదా అని యాక్టింగ్ వచ్చినా ఇంకా చేస్ హ్
చేస్తున్నరు యాక్టింగ్ ఏమున్నదండి అన్ని యాక్టింగ్ చేయడం కూడా ఫిల్టర్సె ఉంటున్నయి కదా. మనం జస్ట్ మనం ఉ
హ్ చేస్తే బావుంటది కదా కొంచెం యాక్షను
ఉ
హు
రే
కొంచెంమంత యాక్టింగ్ చేసినా బావుంటుంది నేర్చుకోవాలి.
పిల్లలకి కూడా నేర్పియండి మంచిగా, పిల్లలతోని చేయండి బాఫేమ్ వస్తది. పిల్ల పిల్లలు చేసే పనులు వాళ్ళు ఆడేది. ఎందుకండి.
చేయాలి టైం పడతది కాపోతే కొంచెం సెటిల్ అయినాక ఇగ మనం డబ్బులు ఉంటే ఎవ్వరు ఏం చే ఏమనరనే కొంచెం ఫీలింగు ఈ పల్లెటూర్లళ్లల ఉన్నదన్నమాట. కొంచెం అన్నా మనీ ఉన్న కూడా ఎవ్వరు సపోర్ట్ చేస్తరు ఎంత ఏ పని చేసినా సపోర్ట్ చేస్తారని కొంచెం నా కు అర్థమైంది ఇక్కడ ఉన్న సిచ్
నీ ఉంటే ఏం చేసినా సపోర్ట్ చేస్తా ఆ ఇప్పుడున్న సమాజం అంతే డబ్బు డబ్బులుంటే ఏదైనా చేయగలుగుతం.
అందుకనేసి